హలో వినిపిస్తుందా
ఇనబడుతుందా ఇనబడుతుంది
ఉమ్ చెప్ ఏం చేస్త్ ఉమ్
ఏం లేదమ్మా ఉన్నాము
ఏం చేస్తున్నవు పొద్దు నుంచి
ఉ ఏన్లే ఉన్న గమ్ముననా
హ ఎగరోద్దు
ఎగురుతాఎగురుత రెండు రోజులు పనికినికి పోవాలా వా ఏందో
పో
పో నీకేం పో అని చెప్తావ్
ఉమ్
మళ్ తినేక్ మళ మళ్ళ తినకే గానీ కాదు చేయి అంతా ఆయిలు సర్లే పా పోతాంలే
ఇంకా వాళ్ళు చెప్పినారు కదా ఆ అట్ట కాదు
ఉమ్ సర్లే
పా సామీ
గాయన పాత బట్టలు ఏసుకొని వచ్చుకో అంట
ఉ హ్ ఆరోజ చెప్పినవవే ఫోటో కేసుకొని వస్తాను పాతవి చిన్నవి ఆవ్ అవేసుకో పో అయితే
ఉమ్ ఎసుకొనిపోత నువ్వు ఏసుకున్నావ్ చూడు ఫస్ట్ డ్రెస్సు దా
అదీ ఉచ్ ఏదోలే ట్రైలర్ అట్ అట్ల చేసింది ఫస్ట్
ఉమ్ అదొకటె బాలేదు రెండు బాగున్నాయి గదా
ఉమ్
అ
ఆంధీ సైడ్ స్ తెచ్చుకోవాల
ఆ చేేపించుకో మీ కర్ర ఉన్నప్పుడే
ఉ హు
ఏడ పోయేది మీక్కర్ర
పెదనానికి దెబ్బకి మందు ఎస్తుంది ఈరోజు వాళసారు రాలేదంటా
ఆ
అదేదో ఆక్సెస్ ఇవ్వడానికి
ఆ నువ్వు యాడఉన్నావు నువ్వేడున్నవ్
పెత్తొ వస్తా ఇంటి దగ్గరో
ఇంటిదగ్గర ఊ కర్రే ఇప్పుడు మండే ఓతుంది అంట
ఏమో అనింది ఈ మండే కనీ ఇప్పుడు ఏదో సంథింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా ఇచ్చేస్తరేమో అన్ని న్యూస్ ఓస్తాంది గదా
వెర్రిగో
ఎందుకూ ఎల్
మె మేము వర్క్ ఫ్రొమ్ హామ్ లో
ఏ చుసిన నేను వస్తది అలా అని
సర్లేప్ప నువ్వు చూస్తావప్ప అన్నీ నువ్వు చూస్తవు వే ఏం చూడవు చే
ఏం తెలియదుప్పు ఏవో కొన్నట్లు
మాకీ అసలు తెలి
హ అన్నీ తెలుసు మీకు
ఇదే కర్రమూతి
మన్న మ రూమ్లా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటావే
ఎన్నను
వాళ్ళింటికి ఇంకో ఇద్దరు పోయినారంట
ఎవరెవరు
వాళ్ళు ఇద్దరు
ఓ థాట్ టూ గల్సా ఆ
హహ్మ్
ఓ
ఎంసి ఎంసి ఆమె కాల్ చేసి ఇట్లే మాట్లాడుతాంటే
ఆ
పక్కన బూతులు మాట్లాడిందంట
అ
అప్పుడు చెప్పాను ఉన్నారని
హ
ఎక్సమ్ కీ పోయితారు కదా ఇంగ ఇద్దరు
పోని
అడుగుదాండు ఎగ్జామ్ కి ఎలా వచ్చింది కోడింగ్ ఉందా
నికి ఎందుకు
అ నాకు ఎగ్జామ్ అయిపోయింది కదా అడుగుదాం
ఎవర్ నోర్ నేను అడుగుతాగదా ఆత్ర యాల నకి నకు మాట్లాడల అని ఉందు ప మాట్లాడుకో
తన్దేని
సర్లే బా
ఉ ఎప్పుడు ఎగ్జామ్ నిన్ననే కదా అయిపోయింది ఈ రోజా రోజే కదా
అవు
హ
అ
ఏంది కోడిపిల్ల
దేవురార్